హలో ఆ పిన్ని
ఆ చెప్పరా ఏం చేస్తున్నావ్ కోళ్లు కమ్ముతాన్న
కోళ్లు కమ్ముతాన్నవా
వే
ఏ లేదు పీన్ని పాపాకు సిరప్ పోయాలే
ఎందుకురా రోజా
ఆ పిడ్స సిరబు ఆమెకు కోర్సు పిన్ని డైలీ పొద్దున సాయంత్రం
వంటలయినయా ఏం కూర
పొదున్న వండినా పప్పు టమాటా పెసరపప్పు టమాటా వండినా అది ఉన్నది
ఉ
వండే అంత లేదు ఆల్లు మాడికాయ్ పచ్చడ ఉన్నది అది ఇంత ఇది ఇంత వేసుకొని తిందాము అని అంటాన్న
బజార్ పోదాం అంటే చెల్లా రానన్ సామ్ క్లన్షకి
ఎందుకు వట్టిగానేేనా
పనుండే ఎపు పాత నాస్ ఇప్పుడే తీసుకపోయేదున్నది రేపు సండే షాప్స్ ఉండయ్. చెప్కి గాజులు పట్టించుకున్నాం చిన్న చిన్నయ్ కొనేటివి ఉన్నాయ్. అని రమ్మంటే రాన్ అంటాంది. డ్రెస్సులు లేవంట అవకు
హాహ్ తీసుకో పోమన్ అదే తీసుకో రమ్మన్ పేగింగ్.
ఇప్పుడు ఏసుకొన్లే ఏసుకోవడానికి లేమోన్నన్ ఒక డ్రెస్ గుడున్నాయ్ ఏస్కోన్ రానే రానటుంద్ ఈ ఏ
పెద్ద చెల్లా చిన్న చెల్లా
పెద్దమే చిన్నమే తో ఏ గోస వుండద్. ఏది వడితే అద్ ఎస్ కుంటూ
ఇంతేనా
నహీ
న్నది ఏవండుకున్నారు పిన్ని
వంటనరా నేను అది శామగడ్డ వండినష్ చామగడ్డ కాడ్ జేషినందుగే చేతులు మొత్తం దురద
అయ్యో
మలసిట్రోజెన్ వేసుకున్నా టాబ్లీ చింత పులుసు
తిన్న ఊ
హోహో ఆ సార్ చింతపులుసే పడ్తలేదు కానీ కాని ఆరోగ్యనికి మంచిదీరా.
మంచిదా ఎగా
చమగడ్డ ఇది విటమిన్స్ గాని మనం ఈ పులుపులు లేకుంటనే అవి టేస్ట్ ఉంటే పులుపు పడదు.
ఏవో ఎప్పుడు తినలే పిన్ని దాన్ని
హు నీన్ తింటా ఇప్పుడు బాబాయ్ మంచిగా తింటాడు.
అంతేనా
నీనే సక్కగా తిన్నను అది పడదాని గానీ
ముద్ధ పేట్టాలే పొట్టు దియల్ పెట్టు దీసి ఏ
చెప్పు ఇంకా అయినాయ పనులు పొద్ద దాకా ఖాళీనే ఉన్నారా.
అయినాయ్ అయినాయ్ ఖాళీగానే ఉన్నాం.
ఇప్పుడే అన్నం గిట్ల పెట్ట అండాలి. ఇగ అన్నం వండాలె
హుహ్
నిన్ను అడగుతలేదు.
ఆ ఆ అంటాంది కదా
పిన్ని దోసకాయ టమాట ఎట్లా వండుతారు పిన్ని
దోసకాయ్ టమాటా ఉమ్ దోసకాయ్ టమాటా ఏమున్నద్రా మన కూరండు ఉన్నట్టే కోకు కేసి నూనలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అన్నీ వేషినాం ఇంకా దోసకాయ్ కట్ చేసి దోసకాయ్ ఎయ్యాలా దోసకే నూనెల్లా అది ఆ సేమ్ కీయ్వువ్ నూనెలో వేగినంక టమాటా ఏయ్యాలే టమాటా కొంచెం ఇట్లా మగ్గినంక్ కా కొన్ని నీళ్ళు పోసుకొని కారం కారం వేసుకొనుంటే కొన్ని నీళ్ళు పోసుకుంటే చిక్కపడ్డంగ్గ దించుకుంటే అయిపొద్ది ఒక్కరికైన
ఇలా ఊరికె అడుగుతాంది దోసకాయ కూర వండుతరు అంటరు దోసకాయ్ అంటారు అంటే ఆ దోస కాయ ప పచ్చడి మంచిగానే ఉంటది పిన్ని చేసుకుంటాం దోసకాయ పచ్చడి సరదాగా కూడా చేత్తది.
దోసకాయ పచ్చాడి నేను కూడా ఒకటి రెండు సార్లు చేసినా మంచిగనే ఉన్నది.
పచ్చడి వద్ధంట కర్రీ ఏ కావాలట
ఉమ్ కర్రీ ఏ వండుకోవచ్చ ఏమున్నది
ఉమ్
ఎవరుకి అక్కకా
ఆ అక్కది అక్కది మా అత్తమ్మకూ పులుపు కర్రీలు అంటే బాగా ఇష్టం ఇప్పుడు మన వట్టి టమాట అంటే ఆ మన దొండ దొండకాయ పుల్లగా ఉంటదాయి ఫ్రై చేత్తే మంచిగా ఉంటది. ఫ్రై చేసి చారు చేేసుకుంటే బాగుంటది దొండకాయ్ ఇంకా టమాటా వేసి వండుకోమంటది. పుల్లగా ఆ మల్లా ఈ గంగ వయ్యాల్ కూర టమాటా వండు అంటది
కులుపు ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ అది
ఆ అదే
పవర్కూ సంబంధించినవి దింటే కొంచెం ఏదైనా జబ్బలు వచ్చినా గానీ తట్టుకునే శక్తి ఉంటది
అంటది చార్లా పచ్చి ఉల్లి గడ్డలు కావాలంటది
మంచిదే మంచిగా ఉంటది నేను కూడ అట్లా వేసుకుంటా
ఆ పచ్చి ఉల్లి గడ్డలు మంచిగా ఉంటయ్, పిన్ని అవి మంచిగా ఉంటయ్ గాని, మనం అందరం ఒక ట్రిప్ కొవాలా ఇంకోట్రిప్ప్గా ఉల్లి గడ్డలు కనపడవిగా
ఉమ్మ్ మంచిగా ఉండదు ఫస్ట్ చేసినప్పుడే ఆ ఉల్లిగడ్డలు మంచి టేస్ట్ అనిపిత్తది.
వేసుకోవడానికి కూడా లేెవు పిన్ని ఇగా
హా హా హా హి హం
మా అత్తమ్మకు ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లి గడ్డలు మనం చార్లో పోపు కేసినాంక ఫస్ కొన్ని పోగులు ఎత్తం ఉల్లిగడ్డలు తర్వాత పచ్చివేత్తాం కదా
ఉమ్
ఆ పావు కిలో పచ్చి మిరపయాలు అంట చారుకు ఈ చికెన్ వండినం
ఎంతరా
ఉల్లిగడ్డలు కోయ్ ఫస్ట్ అరలా ఉల్లిగడ్డలు కావాలి ఇగా
మంచిదే లే ఆరోగ్యానికి కానీ బాగా తింటే కూడా తినొద్దు మరి అతికము కూడా వాద్దు
అందరిల్లాల కాదు ఓన్లీ చారు ఏసుకుంటేనే వండాల పిన్నీ ఇప్పుడు వండాల మళ్ళిమ్ద సరిపెట్టు
వండాలే వండాలిరా
వుంటపు
వండగలవా అంటే ఏయాలి ఫస్ట్ అయితే బజార్ పోయి రావాలి
అయ్యో ఇప్పుడు ఎప్పుడు పోదావు వినబ
తర్వాత ముచ్చట
జత
ఉ
మా ముసలమ్మ ఏం చేస్తాంది?
మీ ముసలమ్మ పండుకున్నది, టీవీ చూస్తుంది.
టీవీ చూస్తుందా అ మొన్న మొన్న హాస్పిటల్ పోయిన ముసలమ్మా ఆధార్ కార్డు తీసుక పోదా పిన్ని
అహ్హ్హ్హ్
వాసవి అక్క అన్న ఉందా అంటే అరే హాస్పిటల్ పోదాం అన్నది రా పోదాం దా అని తీసుకపోయినా ఆడిగి పోయినాక నేను ఒకటి మర్చిపోయన అని చెప్తాంది రా అంటే ఏం మర్చపోయనావ్ అంటే ఆధార్ కార్డు అంటన్నది
అవావ్ అ
అవు ఎట్లా చేస్తానంటే సప్పుడ ఎకా మరచిల్లట
హబ్బీ
రెన్ గట్ల ఉన్నది మా ముసలమ్మది
ఆమె పనలు అన్ని అట్టనే ఉంటాయ్ మ అళ మనం అన్నాం అనుకో లొల్లి ఆడ ఇగా మాట పడదు ఉ అనదు మాట పడదు ఉమ్
తాత ఎట్లా తీసుకపోతాలి పిన్ని హాస్పిటల్ కి మరి వెహికకిల్ లేకపోతే బస్సు
ఏ బస్కేరా నేను లతక్క మాదే డ్యూటీ హ్ హిహి
నీదేనా డ్యూటీ యానిమ్ శాశ్ హాస్పిటల్ పోతే కొంచెం చ్ మనకి ఓపిక ఉండాలె ఒక రోజు వాడ ఎట్లుంటున్నాడో ఆ దాని మీదనే పోవాలె ఇప్పు ఎందుకంటే ముందుకు పోవాలె ముందుం టే నైట్కి ఇవాళ సాయంత్రం పోతారా రేపు తెలారు గట్లా పోతారా?
రేపుగాదు మండే రోజు తెల్లారు గట్లే పోదాం అనుకుంటాను ఇంగ సాయంత్రం పోతే ఎవరి ఇంటికాడ నేను పండుడైతుంది రా మండే రోజు పోయినావ్ అనుకో ఏదం టెస్ట్లాచ్చి వచ్చినా రాకున్నా మళ్ళా ఆ రోజు ఉండాల్సి వస్తది
ఆ
అదే ముందు రోజు పోయినావ్ అనుకో ముందు రోజు ఉండాలె, తెల్లారు ఉండాలె మళ్ళీ తెల్లరజు రో మూడు రోజులు అయితాంది
బస్సు ఎన్ని గంటలకు ఉంటదో కనుక్కొవాలి పిన్ని
నాలుగు గంటలకు ఉన్నదంట నాలుగు గంటలకు ఎక్కితే తొమ్మిది గంటలకు
అందుతారు అప్పటి వరకు ఓపి కూడా కొంచెం ఫ్రీగా అయితారు మరి అప్పుడు పోయినా ఇదే టైం అయితది ముందు పోయిన అదే టైం అయితది ఓపి కాడ
నేనైతే అన్నయ్యను అన్నయ్య నేను ఇద్దరం పోతే అన్నయ వాళ్ళలైన్ ఎక్కువ ఉంటదని నేనే నిలబడేది ఓ నిమిషం హాస్పిటల్లో ఉంటే అబ్బాయిలు గుర్తుకురావాలి పిన్ని
నేను కూడా తిరుగుతాను కదర ఒకడే తిరుగుడు అటు మా అమ్మకు తోని
అదంతా చుట్టూ తిరుగుడు చేసుడు హాస్పిటల్ అంటే అప్పటి నుంచే భయం కొంచెం అమ్మ హాస్పిటల్ నుంచి
ఆ ఏం భయపడద్దు అలవాటు చేసుకోవాల
అదే అలవాటు అయిపోయింది హాస్పిటల్లో తర్వాత బాబుగుడా అన్నాయా నేను ఇగ అదే అలవాటు అయిపోయింది
ఉ
అయిపోయిందా పిన్ని కోల్ ఎసుడు అయిపోయిందా
ఆ అయిపోయింది ఇగా కరెక్ట్ గా చుట్టుపెట్టాను
చుట్టే తిన్న పప్పీకి
హ
ఎప్పుడు పోతారట హాస్టల్ కి చెల్లి వాళ్ళు
ఎమ్మో ఇగ ఎప్పుడు పోతుందో ఏం కథో వాళ్ళు ఫోన్లు చేస్తా అంటే వీళ్ళు కదులుతారు
ఆహా వాళ్ళు ఫోన్లు చేయాల్నా
చెయ్యొద్దా ఇగ ఫోన్లో
ఏ ఇంకా స్టార్టింగ్ పదిహెనో తారీఖ ఉన్నారు కదా అధిహైను దాటిదే చేస్తారు
పదిహేను దాటతే చేస్తారు
ఆ అవును పదిహేను పదిహేను అమావాస్య ఐతాందట
పదిహేను అమావాస్య అయితాందా
అమ్మవాస్ అయితోందని స్కూల్లో స్టార్ట్ చేయాలనా వద్దా ఈ గవర్నమెంట్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తది ప్రైవేట్ వాళ్ళు పదిహేడు పెట్టుకున్నారు రా
ప్రవేట్ పెట్టుకో
ఇక్కడ వ్యాన్లు వస్తాయి కావచ్చు
ఆహా అందుకేనా సరిత అక్క వాళ్ళ పిల్లలకి ఇప్పుడు కాదు ఎప్పుడో వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు బుధవారం అంటే సెవెంటీన్త్ నుంచి అని స్కూల్స్ ఓపెన్ అని
నేను చెప్తలేనా
కొందరు సెంటిమెంట్ అది కూడా ఫాలో అయితరులే
స్కూల్ స్టార్ట్ అవుడే అమావాస్య కి స్టార్ట్ జేతే సంవత్సరం అంతా ఇగ నా ఇబ్బందులు అయితాయని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు.
అదే అదే
ఊ మళ్ళా ప్రిన్స్ వాళ్ళకు గూడా సెవెంటీన్త్ అనే చెప్పిర్రు అనౌన్స్
ఓకే పిన్ని మరి
ఆ ఓకే రా
ఆ ఓకే